హలో
అక్క
ఆ హాయ్ చెప్పరా
మమ్మీ వాళ్ళు ఏం చేస్సర అక్క
మా మమ్మీ వాల్ళ ఆ మా మమ్మీ ఏమో కుకింగ్ చేస్తది యాక్చువల్లీ కర్రీ పాయింట్స్ ఉంటాయి కదా,
ఆ
ఆ కరి పాయింట్స్లలో వెళ్తారు కానీ ఇటు టూ మంత్స్ నుంచి అయితే ఇంట్లోనే ఉంటున్నారు
ఆ ఇద్దరా అక్క మమ్మీడేది
ఆ మా అవును మా డాడీ ఏమో కార్పెంటర్ ఉంటాది కదా అది చేస్తారు
ఆఓహ
మా మమ్మీ ఏమో కుకింగ్ చేస్తారు కర్రీ పాయింట్స్లలో
ఆహా
ప్రజెంట్ అయితే మా అమ్మీ అయితే ఖాళీగానే అంటున్నారు
హ మీరు ఎంత మంది అక్క సిస్టర్స్ బ్రదర్స్
నేను మా చెల్లి ఇద్దరమే
ఆహా ఇ తరేనా
ఇద్దరే
పక్కనలాగా
హ నీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంట్రా
నాకైతే ఎక్కువ ఇది ఉంటది అక్క పేరీలు చేస్తారు కదా
ఆ
అదిష్ట అరం పండకి ఇష్టం
ఆహా మీ అంటే అవి అది కూడా మాగాయితే రంజానే.
అ హా
అంటే అంటే పెద్ద ఫెస్టివల్ అంటే మాకు రంజాన్ ఇగా. వన్ మంత్ ఉంటది కాబట్ తే రంజానా ఇష్టం
ఇక్కడ మొహరం అయితే హెచ్వేడిలో చేసార అక్క అసలు కోసుకుంటరు అసలు
హ్మ్
రక్తాల సలుపోత్తె రక్త
ఉహు
హాల అక్క
మొహరము మెహరంగా ప్పుడు మేము అక్కడ వెళ్తాం నెల్లూరు వెళ్తాం.
ఓ
అక్కడ ఉంది కదా దరగా అక్కడికి వెళ్తాం మేము. వరంగల్లో కూడా బాగా జరు రుగుతది మొహరం
ఆ వ వరంగల్ లో తర్వాత ఇక్కడ హెచ్వైడి లోనే
ఉ
సికింద్రాబాద్ దగ్గర అయితే ట్రాఫిక్ జామి గా ఆ రోజు
హ్మ్ నేను ఎప్పుడు అంటే చెడికి మొహరం కప్పుడు రాలేదు. నార్మల్ డేసప్పుడు వచ్చా
అహా
షాపింగ్ కోసం వచ్చా
ఎందుక అక్క అట్లా కోసుకుంటరు.
ఏంట్ అది వాళ్ళ యాక్చువలీ అదే కోసుకోవడం అది ఏం ఉండదు. కానీ వాళ్ళు అట్లా చేసుకుంటరు మా అంటే మా కురాన్ లో అయితే అది లేదు.
అ హా
కొంతమందిగా అట్లా వాళ్ళుగా ఉ అంటే కొ అంటే అట్లా వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు అట్లా ఉంటారు కదా వాళ్ళకు అట్లా ఉంటే ఇక అందరు అదే పాటించుకుంటున్నారు యాక్చువల్ అయితే అట్లా కోసుకోవడం అదే ఏం ఉండదు ఆ పండగ ఎందుకు చెప్తారంటే వాళ్ళిద్దరు అన్న తమ్ములు ఉంటారు. వాళ్ళు అంటే యుద్ధంలో పవ్ ఏమంటారు వాళ్ళు చనిపో
స
అయితే చనిపోతే దానికి పండగ అనేది జరప్తారు.
ఆ
అది రెడ్ గ్రీన్ ఆహ్ ఓ ఉంటారు కదా
అంతా గ్రీన్ వాల్
హుహ్ వాళ్ళిద్దర అన్న తమ్ములు
అదే పేర్లుంటారు కదా కా అరే ఆ హుసెన్ హుసెన్
హూమ్
పాట కూడా కనిపెట్టారు అసలు బాగుంటది పాట
హూ
అది ఇక్కడ అయితే అసలు అంబులెన్సులు అయితే పక్కన్నే ఉంటాయి.
ఆహ్
ఎక్కిచ్చుకోనీ పోతుంటే ఎక్కిచ్చుకోని బో
అయైక్ అదైతే ఉండదు వాళ్ళేదో అంటేగ వాళ్ళు నమ్మకం అట్లా ఉంటదేమో గాని యాక్చువల్ అయితే అట్లా ఉండదు చెప్పాలంటే మా కురాణ్లయితే అట్లా అట్లా ఉండదు కానీ వాళ్ళు అట్లా చేసుకుంటారు. కోస్కోవడం మాదేం ఉండదు వాళ్ళ అంటే వాళ్ళ ఫాదర్ కూడా అంటే వాళ్ళ ఫాదర్ పేరు అలీ వాళ్ళు నమాజ్ ఇగ అట్లానే వాళ్ళ ఫాదర్ అయితే చాలా గ్రేట్ యాక్చువల్లీ అహ్ అతను యుద్ తంలో చ అంటే చేసినప్పుడూ ఇప్పుడు ఎక్కువయ్యాయంట యుద్ధాలవి అని నమాస్ చదువుతున్ అంటే దేనిక నుంచి చంపారంట ఎవరో అంటే పడని వాళ్ళు ఉంటరు కదా నమాస్ చదువుతుంటే అప్పుడు చం పారన్ అంటే యుద్ధంలో చం అంటే వాళ్ళ అంటే చంపలేమనేసి తను నమాస్ చదువుతున్నప్పుడు పిలివన అప్పుడు మార్నింగ్ టైమ్ చంపేశారంట
ఆ
గవే తర్వాత తర్వాత ఇగ యుద్ధాలు అయినప్పుడు వీళ్ళు చనిపోతే, ఇక అట్లా వాళ్ళకు చనిపోయినప్పుడు ఇట్లా జరుపుకుంటారు. అదీ మొహరం అనేసి తొమ్మిది రోజులు చేస్తరు. యాక్చువల్లీ ఇక్కడ ఇట్ సైడ్ చేయరు గాని హైదరాబాద్ లో అయితే చేస్తార్ నైన్ డేస్ ఇక
ఆ ఈ మొగోళ్ళు కూడా చేస్తారు అక్క. మా ఊర్లో పదకొండు రోజులు. పూజ్ జేస్తారు ఒక్కొకరు ఆ నైన్ డేసు లెవెలు
కి జేస్తరు
ఊమ్
అంటే అది ఇంటరు కదా ఊమ్ కాకపోతే ఇక్కడ అన్ అంటే అంత ఎక్కువ చేయరు. ఉం ఇక్కడ మైబాల్లో అయితే అంత ఎక్కువ చేయరు. ఆ చేస్తారు సెవెన్ డేస్ తీస్తరు ఫైవ్ డేస్ కి చేస్తరు గానీ ప్చ్ ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకుంటరు
ఆహా
సైడ్ అయితే బాగ చేస్తరు
అవును ఆ టైమ్ లో అక్కడ మంటలు లే గ్గర డ్యాన్సులు మళ్ళా ప్రసాదాలు పంచుడు ఊరురు తిరుక్కుంటా అప్పుడైతే మస్ సో మా ఊర్లా ఇగ ఆ పండగ చేస్తరు కదా అక్క గ్రాండ్ గా మస్తు కాల అనిపిస్ సరే అది తొమ్మిది రోజులు చేస్తరు కదా బాగిస్ ఇస్తే మాకైతే పండుగ వస్తే ఇప్పుడు మా చిన్నోడు పుట్టెంటికలు కూడా ప పండగప్పుడే తీపిద్దామని జూస్తున్నాం
ఉహుమ్ ప్చ్ అంటే నమ్మకం ఉంటదయి కదా అ కొంతమందికి బాధ ఏమైనా కుంటే జరిగిపోతయి ఇగ
మాకైతే చిన్నప్పటి నుంచి మేము ఇది అదుం టది చూడక్క అన్నారం అక్కడ అక్కడే మాకు పేర్లు పెట్టింది అన్నారంలో ఆ ఇప్పుడుజన్ చనిపోయారంట ఇక్కడ పెద్ద గురూజీ ఉండే వాళ్ళు చనిపోయారంట గురువు గారు
ఊమ్ అంటే మేము కూడా వెళ్తాం ఫ్రైడే ఫ్రైడే
ఇప్పుడ ఇక్కడ బాగా జరుగుతుంది కదా కా
అన్నారంలోనా ఉమ్ అవును ఫ్రైడే అయితే ఫుల్ క్రౌడ్ ఉంటది ఫ్రైడే సండే ఫుల్ ఉంటధి
అప్పుడైతే చెట్ల కింద ఉండే ఇప్పుడు ప్రతి ఒక్క ఒలు రూమ్స్ రూమ్స్ కట్టారు
అంటే ఫెసిలిటీస్ ఫుల్ ఉన్నాయ్
ఆ ఇప్పుడు మనం స్నానాలకు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చు లోపే ఇక్కడ మనకు భోజనాలు వండి పెట్టమన్నా పెడతారు
హుమ్
ఆ గ్యాస్ ఇస్తూ గ్యాస్ కి కాకపోతే అన్నిటికే మనీ కట్టాలి
అవును
అన్నీ డబ్బులు ప్రతి ఒక్కరు చేస్తరు పని గిన్నెల దోమ్బెట్టుడు రూమ్స్ చదువుడు కూరగాయలు తెచ్చి వండుడు
అవును
మొన్న ఎల్లోచ్చాం అక్క మేము మౌనగా ఇంటి వాళ్ళతోనే ఎల్లినమ్
ఊహూ
వాళ్ళ మనమడు మనవరాలు జుట్టక్కడ దీపిస్తానికి మొక్కుకున్నారు ఏ తే ఎల్లినం
అవును చాలా మంది క్కడే తీప్ ఉమ్మ్ నాది కూడా అక్కడే తీయించారంట చిన్నప్పుడు
ఆవ్
అంటే కాగ్ ఇక్కడ నుంచి కొంచెం దూరం అని అంత ఎక్కువ అంటే ఫ్రైడే ఫ్రైడే వెళ్తాము కాకపోతే తక్కువ వెళ్తాము క్కడ దగ్గరుంది కాబట్టి ఇక్కడ పూసిపెల్లి ధరగ ఉంటది కదా
అ ఆ
ఈదగ ఈ దరగకి ఎక్కువ వెళ్తాం దగ్గరే కదా అని
ఏదక్క తాళ్ళ పూస పెళ్ళ
ఆ అవును
అదే గద
ఇటు ఈదుల పూసు పెళ్లి ఉంటది కదా
ఆహా ఇ అది తెల్వదక్క
అక్కడ దరగ ఉంటది అక్ క్కడగూడ బావుంటది
అన్నారంలో కూడా మూడు దర్గాలుంటయి గదక్క
అవునవును
మూడు దర్శనం చేసుకోవాలి కదా
అవును
ఆ న్ మాకు తెల్వదు అప్పుడు మేము ఆమ్ అంటే మా అన్న మ్యారేజ్కెల్లినప్పుడు ఒక్క దగ్గరికే ఎళ్ళినము మొన్న ఆన్ టీ వాళ్ళు చెప్పారు నాకు ఆన్ టి వాళ్ళతోటెల్తే ఇగ వాళ్ళు మూడు దగ్గరికి తీస్ కెళ్ళారు
మూడుంటాయ్ అంటే గల్లీ ఉంటది రెండు గల్లీలు ఉంటాయి కొంచెం ముందుకొచ్ చ్చి ఉంటే ఫస్ట్ ఒక దర్గ ఉంటది కొంచెం ముందుకు వస్తే ఇంకొకటుంటది అవును
దగ్గర దగ్గరే ఉంటాయి కొంచెం
ఒకా గల్లీ రెండు చిన్న చిన్న గల్లీలు దాటితే
ఉమ్ అ అక్కడికి ఎళ్ళినోళ్ళు కన్ఫామ్ గా మూడు ఆ రెండుటి దగ్గరికి కూడ ఎళ్ళాలంట కదక్
అవునవును
ఉహుమ్ అప్పుడు నే నేను మా హస్బెండ్ అంటే మ్యారేజ్ అయినాక అందట్లేదని అదే ఆంటి వాళ్ళు తీసుకెళ్ళారు మేము అక్కడ రెంటు కుంటె ఉప్పల్లో
ఉ హ్మ్
కెళ్తే ఇక అక్కడ మొక్కుకొని వచ్చాకనే అందింది
ఉమ్ హు
అందిందని ఇంటికి వచ్చేసినాం ఎ ఎనిమిదో నెల దాక అక్కడే ఉన్నా ఇంటికి వచ్చేసినా ఆ తర్వాత అందులోకి వే రే వాళ్ళు వచ్చారంట ఇక రెంట్ ఇగా మా హస్బెండ్ కా డ డ్యూట్ అయిన కూడా అక్కడ నుంచి చేంజ్ చేసరికి ఖాళీ చేసిండు
ఉహుమ్
ఇక ఇప్పుడు హయిత్ నగర్ లో ఉంటున్నాం
అంటే అంతకు ముందు వేరే దగ్గర ఉన్నారా మీరు
ఆ అంతకు ముందు ఉప్పల్లో ఉన్నాం అక్క
ఆహా
ఇగా అందినకా ఏ తొమ్మిది నెలలు రూము లో ఉన్నాం కనడానికి ఇక ఇంటికి వచ్చినాం అమ్మవళ్ళంటికి ఉమ్ తర్వాత ఇప్పుడు హైత్నగర్ ఈ ఆంటీ వాళ్ళు కూడా ముస్లిం వాళ్ళు
అక్కడ హెచ్ ఓ డి ఎక్కువ ముస్లిమ్స్ అంటారు
ఉమ్ ఇప్పుడు మా ప్రభు చేసేది కూడా సార్ ముస్లిమ్ సార్ అక్క
ఆహా
కలిసి వస్తుంది ఎప్పుడు అదే ఒక్క పొద్దుల